ఆ
హలో
హలో
ఆ ఏం చేస్తున్నా్ బా ఆ ఏం చేస్తు నువ్వు బాగున్నావా
ఆ బాగున్నాక్క నువ్వు బాగున్నావా
ఆ బాగున్నా కాల్ చేసావేంటి
ఎగ్జామ్స్ కొన్ని రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి భయమవుతుంది ఏమైనా టిప్స్ చెప్తవేమో అని
ఆ అట్లే ఏమి భయపడకు చెప్తలే ఎగ్జామ్స్ మీ ఫ్యాకల్టీ ఏమే ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి
ఫైవ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఫ్యాకల్టీ కూడా ఏమి సరిగా చెప్పట్లేదు అందుకని భయమైతుంది
ఆ ఇప్పుడు మీకు టెస్ట్ల వాళ్ళు ఫ్యాకల్టీ వాళ్ళు నార్మల్ ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఇట్లా చెప్ చెప్తారు కదా అట్లని ఏం చెప్పలేదా
ఇంపార్టెంట్ వి కూడా ఏం చెప్పట్లేదా
మ్మ్ నువ్వేం టెన్షన్ పడకు ఇప్పుడు మీకు ఇప్పుడు ఏ ఫస్ట్ ఇయరా
సెకండ్ ఇయర్
సెకండ్ ఇయర్ వా నువు ప్రీవియస్ మీ సీనియర్స్ వాళ్ళు ఉంటారు కదా ప్రీవియస్ వాళ్ళయి వాళ్ళకి ప్యాటర్న్ ఎలా అచ్ వాళ్ళ వాళ్ళ దగ్గర ఉంటయి కదా క్వశ్చన్ పేపర్స్ ప్యాటన్ ఎలా చిందో ఒకసారి వాళ్ళని కనుకో సేమ్ ఆ అవే కశ్చన్ ఏం రావు రి పెట్టాడుగా ఆ ప్యాటర్న్ చూసుకుంటే కొంచెం మనం కనేది మా క్వశ్చన్స్ ఇలా ఇలాస్తాయి ఇట్లా మీకు ఎట్లుంటయి ఫైవ్ మార్క్స్ టెన్ మార్క్స్ ఇట్లా ఉంటాయా టూ మార్క్స్ ఫైవ్ మార్క్స్ టెన్ మార్స్ అట్లనేనా మీకు క్వశ్చన్ బ్యాటన్ అట్లా నేనా అయి అయితే ఆ మీ సీనియర్ సాల దగ్గరకి వెళ్లి క్వశ్చన్ ఆ ప్యాటర్న్స్ ఏ ఎట్లా ఉంటదో తెలుసుకని రిపీటెడ్ గా ఏమేం క్వశ్చన్స్ వచ్చినాయో ఫస్ట్ అవి టిక్స్ పెట్టుకో రిపీటెడ్గా అవి టిక్స్ పెట్టుకోని ఈ క్వశ్చన్స్ రిపీటెడ్ గా వచ్చినాయి కదా ఫస్ట్ వీటి మీద ఫోకస్ చేయి చేసి మళ్ళీ తర్వాత నార్మల్ ఇప్పుడు మనకి ఫైవ్ మీకు ఒక సబ్జెక్ట్ లో ఎన్ని యూనిట్స్ ఉంటా ఫైవ్ ఫైవ్ యూనిట్స్ ఉంటయా
ఆ
ఒక్కొక్క టా ఒ సపోజ్ ఒక టాపిక్ తీసుకొని అల్లా ఈ జస్ట్ ఇంపార్టెంట్ ఉన్నా లేదా అట్లా చూసుకోకు అన్ని క్లియర్ చెయ్ యూనియర్స్ కొంచెం ఇంపార్టెంట్ అంటే కదా ఫస్ట్యూనియర్ సెకండ్ యూయర్ థడ్యూయర్ ఇట్లా ఇవి చవుకోండి ఇవి ఇంపార్టె
ఆ హలో హలో హలో హలో